చెప్పబ్ హాయ్ ఏం చేసు రబ్బా
ఏం లేదు హెర్ కాలు పెట్టుకున్నా
హెయిర్కి కాయిల్ పెట్టుకున్నా నే నైటే పెట్టుకున్నారా అంగన ఇంగా
నా నీకంటే నీ పనిలేదు నా పని ఉందిగా
ఆ అవి ఆయిల్ అంటే గుర్తొచ్చింది ముందట మొత్తం హెయిర్ పోయింది ఏంది ఫొటోస్ లో చూస్తే మరి గూరంగా
ఇంది
ముందట అంత గుండు లెక్క కనిపిస్తుంది
ఆ సైడికి దువ్వినా అందుకే
సైడికి దూవినందుకే కనబడుతుందా మరి సైడ్కి ఎంత దోయిన అది కవర్ ఏటాటా దూన మధె ప పాపడ వోయ్
లేస్తు లేస్తుంది అమ్మ సైడ్కి అంత జుట్టూ ఇగ మొ మొత్తం ఊడిపోయి బేబీ హీల్స్ ఈగ మొత్తం నేస్తు ఇంత గలి నిజం నేనైతే ఎప్పుడు వేసెదలానే వేసినా మొత్తం హెర అంతా లేచ లేస్తుంది అనేసి సైడ్కి జగుతే
కిరాన్ పెట్టకపోయినా ఇప్పుడు డాడీ
అమ్మా నిన్న నన్ నిన్న నిన్న నా అంత టై లేకుండే తల్లి నిన్న ప్రాన్స్ తెచ్చిరు నా ప్రాణా అదుండే అద్ ఉండనికి అదేమీ కట్ జె అది వొండనికి రాదంట మా అత్తకి యూ ట్యూబ్ లా జూసి ఆమెకు జు పూపించి ఇడ నేను రెడీ అవాలా పన్నెడున్నర దన్స నేయాలి ఆల్రెడీ టిఫిన్ టైం అయిపోయింది లంచ్ టైమ్ అన్నం పెట్టిన ఇగ పప్పు పప్పు చేసినా నిన్న ఆ ఈ లక్క సండే తినదంటే పప్పు చేసినా మళ్ళా రొయ్యలు చేయమంట రొయ్యలు చేసిన మళ్ళ నే తిన్ దీనికి రెడీయ పని రెడీ ఆ నూనె పెట్టుకొని టైం లేదు అసలు నాకు రెడీ అవ్వనికే టైం లేదు ఇదేమో మొఖం ఇట్ల పెట్టి నేనొచ్చే టైం కి నువ్వెట్ల పోతవు అంటుంది ఇదేంద నాకు ఆడర్ ఏస్తుంది నువ్వెట్లా పోతావు అని అంటుంది
అది ఇంటి ఓనరామే కదా మన పైటదాయే వాళ్ళ వచ్చేదానికి నువ్వు పోతావంటే వాళ్ళు ఆయన లేడా నువ్వు వండి పడేస్ వస్తావు కా వాళ్ళు ఉన్నారు కదా ఏమై రా ఉద్దు దేశం మొదలి పెట్టి పోతున్నా మళ్ళా సాయంత్రం వస్తావుగా
ఆ చిన్నదాన్ని చూడనినకి వస్తారు చిన్నదాన్ని చిన్నదాన్ని చూడకుండనే ఒతరా యంది ఆ మళ్ళీ ఇప్పుడు రానట్టే మళ్ళీ ఇప్పుడు దొరకనట్టే కథలు పడుతుంది ఇక నేను పోతా అంటే ఫేస్ ఎక్కలా పెట్టింది ఇక అమ్మో ఇకని పోయి రెడీ అయి రెడీ అయ్యి బ్యాగ్ వేసుకునే తరికి అమ్మోచూ చక్కర్స్తుందిరా కొన్ని కొన్ని ఇయిరా అవెవో ఫ్రిడ్జ్ ల సోడ ఉంది గ్లాస్ ల ఒషీ ఇయ్యి రా చక్కర్ ఒస్ నండు కథల్ వడుకుంటా నన్నెడ రేడి అవనిస్తరే తల్లి నేను అనాది సాయం చేసి అది ఇట్లా ఇట్లా అనుమతు లేదని సైడ్పడ దీసి దూ కొని ఓయినా ఏంజేసిగా ఏం పెట్టుకోలే పక్కనే ఆమె బ్యాగ్ లో లిప్స్టిక్ తీస్తే ఆ కార్ లో క్యాబ్ లో పోయేటప్పుడు ఆ లిప్స్టిక్ పెట్టుకని పోయిన అంతే
ఎక్కడ ఫంక్షన్ ఆ సరే కట్టు
ద్యాంకాటోలది నాగొల్ల దగ్గరనే నాగోల్లా
ఊహు చేపినవ్ అరే వదిలేయ్ ఊహు అంతదురమ్మా అమ్మా బుక్ చేసుకొని మీరే వేరా చార్జీలు మీరే పెట్టుకురా
పక్కన ఆయననే పెట్టిండు నేనేం పెట్టలే వా వాళ్ళ ఎట్లయినే పోతారు కగాక వాళ్ళ దాంట్ల వాళ్ళతో పోయిన నేను ఒ మీరు పోయటప్పుడు మీరు వెటగా వచ్చేటప్పుడు నేం పెడుత దియ్ ఎందుకు అని కూడా అంటే వద్దు వద్దు ఇద్దె ద్ అంటుండాలయన వద్దొదు అన్నాడు
నత్రికి
ఇ ఆ ఏముదు ఏముదు ఆ అన్నాడు ఆ నన్న అప్పటికే అంటుండు వద్దు వద్దు అడగకు గలీ ఆయనకి గ గలీ అనిపిస్తంది వాదోద్దు మ వాళ్ళ అలా మీదని నేను ఆయన ఆన్ అనేష్ నేన్ పెట్టుకుంటా అంటే ఆయన వద్దన్నడు
అవునులే మొగోళ్ళు ఒప్పుకోర్లే నేను కూడా చూసినా మా వో మా ఓనరోళ్ళ ఫంక్షన్ పోతే వాళ్ళు అల్లుడెంబడి వెళ్ళిన అళ్లే పెట్టుకురు చెప్పొద్దు అది అన్ని సార్లు నీకు అన్ని సార్లు నేను ఎత్తి ఇట్లనుకుంటా అర్థమయితుంద
అమౌంట్ గురించి ఏం చెప్పదానికి ఏం లేదు అల
అమౌంట్ అనలే
నేనేం చెప్పలేదు అనగా
ప్లేస్ ఇస్తునాను
ఆహా ఆహా
అమౌంట్ గురించి కాదు
ఉహ పోయేటప్పుడు వన్ ఫిఫ్టీ వచ్చేడు అంత తక్కువనే అయింది ఇక వాళ్ళ ఫ్యామిలీ కూడా చిరిగా
అవునా ఆమె లవ అనిపిస్తుంది అప్పుడు సన్న
లావు అయింది చా చా చనా లావు అయింది
నేనే షాక్ అయిన నాకు నేను చూలే కదా ఫోటో చూసి స్టన్నయినా నేను ఆమెను గుర్తే పట్టలేదు తర్వాత అర్థమైంది
లావైంది అమె స్పాట్స్ ఉన్నాయి లావ అయింది లావు కూడా అయింది
ఆ
స్పాట్స్ ఉన్నాయి లావు కూడా అయింది అంటున్నా
అదే అదే ఆబర్షనయినాకా ఐ నట్టు
ఎందమ్మ అబార్షన్ అయ్యేది ఒక నెలైంది అంతే నెల కూడా కాదు
ఆహా ముందు నుంచే అంటుందేమో
హ మా అది రాకముందుకే అయ్యింది లావు
అందరూ అయితరు ఇకా మన
ఆ వాకింగ్ చేస్తంది పొద్దునే మీ దికి పోయి వాకింగ్ చేస్తుంది దాన్ని ఏడ రెడీ కానిస్తారే అమ్మ దాని మారుద్దామన్నా అసలు వద్దంటుంది ఇదేంది నాది నా సంతోషాన్ని ఇది ఎందుకు వద్ద అంటది నేను పోని ఎపూడో ప్రిపేర్ అయి నినా పోవడంట్టికే మంచిగాయింది ఎంత మంచిగయిందో తెల్సా ఫంక్షన్ ల ఈ ఐటమ్ ఒక ఐటము తెలుసానే తినాలంటే వెజ్ ఇక పోగానే రాగి జావా ఇచ్చిన్రు ఇంకా అలాగా స్పైసీ సూపిచ్చి మిక్సర్ వేసి అది సూపిచ్చి రాగి జా వాళ తరువాత అది కూల్ డ్రింక్ ఇచ్చారు వాటర్ మిలన్ కూల్డ్రింక్ ఇచ్చారు వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ట్లు ఇచ్చారు తెలుసా ఆ అబ్బాయిలకేమో టవర్లు ఇచ్చారు అమ్మాయిలకేమో ఇప్పుడు దేవుని ఫోటోలు పట్టాలలాగా పీఠం ఇచ్చారు ఇప్పుడు పెళ్లికి పీట నాకు పెళ్లి పీట గుర పెద్దది అలాంటిది చిన్నగా చిన్నది ఇచ్చారు అళ్లా దేవుని సామాలు మీద పెట్టండి కుంకుమడబ్బా ఏమన ఉంటే దేవునికి సంబందిచ్చి సామాన్ మీద పెట్టుకో చు అదిచిరు ఆ ఇంకా ఫుడ్ అయితే అది ఆ ఆ ఏంది కేక్ కేక్ పెట్టిరూ ఆ వెనిలా ఐస్ క్రీమ్ పెట్టిరూ ఆ ఫ్రూట్ సలాడ్ పెటిరు ఇంకేం పెట్టిరూ రస్మలై రస్మలై తెలుసా నీకు
ఆ తెలుసు బాగుంటది
బాగుంటది అది పెట్టిరు
అదే పాల మీ ఇరిగిన పాలతో చేస్తారు
ఆ బిర్యాణి బిర్యా వెజ్ బిర్యానీ ట్ వెజ్ బిర్యానీ అ అన్ని ఏసినరూ టేస్ట్ ఫుల్ టేస్ట్ ఉంది అ పోంగనే ఇంక ఏదో
వాళ్ళు నాన్ వెజ్ పెట్టారు ఇక కో వీళ్ళు కోమంటాలంట
నాన్ వెజ్ అన నాన్ వెెజ్ పెడితే ఇన్ని ఐటమ్స్ ఉండవే ఉండవు స్ స్ప్రింగ్ రోల్ పెట్టి పొంగనే ఇచ్చిరా స్ప్రింగ్ రోల్ సామ్యు ఇది దీనికి ఇస్తే తిన్నది చినదానికి ఇస్తే తిన్నది
అన్నిీ పెట్ది కాని మనం తినలేము కదా అన్నీ ఆ హలో అన్ని వెట్నా మనం తినలేం కదా అంటున్నా
ఏదో ఒక కేక్ అయితే దిన్నా రసమలయి దిన్నా ఆ కొన్ని ఐటమ్స్ అయితే తిన్నా ఎప్పుడు ఇంట్లో తినండి కాకుండా వెరైటీవి తిన్నా ఇంట్లో తినం వి ఇ అన్నం అయితే ఇక తక్కువే తక్కువే ఆ పాపడాల తిన్నా కేకు రసమలయి వెన్నెల ఒక కప్పు అంతే ఇగ మిగతదైతే ఇగ అన్నీ ఇగ అంత తినలేదులే గని పొయ్యే మంచిపని చేసిననే అంతా కొంచెం అన్నీ జూడదు ఇ ఏం చేసిరు తెలుసా ఎంగేజ్మెంట్ అంటే ఇటు సైడ్ ఇడు పెళ్లికొొడుకోల్లది అంతా ఫ్రూట్స్ అవన్నీ బెట్టిరు పెళ్లి కొడుకుకి షాంపులు అవన్నీ బా ఒక బాక్స్ ప్యాక్ జేసి గిఫ్టిల్లాగ బెట్టిరు పెళ్లికూతురికేమో మేకప్ బాక్స్ ప్యాక్ జేసి బెట్టిరు
ఆ
హలో
ఆ ఇంటున్నా అంటే వీళ్లు వీళ్లే ఏసుకురా అది వీళ్ళ సైడ్ వాళ్ళు వాల్ అట్లా వాళ్ళ సై
ఆ ఇట్లా రెండు సైడ్ లో ఏ హాల్లనే ఇక్కడ సైడ్ వి వీల్లదే అక్కడ సైడ్ వాళ్ళది పెట్టీరు ఫ్రూట్సూ లడ్ల్ అవన్ ని ప్యాకేజ్ ఎయ్యి మనం ఏముంది బుట్టలల్లా పండ్లు బెడతాం కదా వాళ్ళు కొంచెం ఎక్కువ ఐటమ్స్ పెట్టీరు
ఆ అదే అదే ఏం పెళ్లెప్పుడు మరీ
ఈల్ నాల్ తారీకు
ఓ ఏప్రేలా దగ్గర్నే ఉంది
ఉమ్ మంచిగ పెట్టిరు పోకున్నా పోకపోతే నేనే మిస్ అయినట్టయిత పొయ్యే మంచి పని చేసినా
ఆ పెళ్లి కూడాపో ఇ
పెళ్లి పెళ్లిగ్గుడా వోతాం ఏ రోజు కింద మీదపోయి చూస్తాము ఆ ఇగ పెళ్ళికి ఎ
పోవాలే గోమార్ పెళ్లేందీగో మా ఓనరాళ్ళ మనమరాలు గూసుంటే ఏవమ్మా వాళ్ళు ఈ లోడునింపి ఈలు భోజనాల్ దె చ్చుడూ మా ఇంట్ల దావత్ అయినట్టరూ అవ్వా ఆరం రోలు దిన్నాను తెల్సానే ఇప్పుడురే ఇప్పుడు మావోళ్ళు అయిరా సుట్టాల్లు నేన్ పోతన్న ఓనో గుడా లేద్ పిలుస్ పిల్వారామొక్కాల్ నా తెలుసు గాని ఆ ఈ ఆ ఇప్పుడు మా ఓనరాంటి వాళ్ళ అమ్మమ్మోల్లయితరు గదా వాల్ ఒడి నింప్తే బొయినాం మళ్ళ ఆళ్ల మామోల్ళు భోజనాల్ తెచ్చిరు ఆల్వీ అన్నీ తి తీ తీసియా ది చాన్న వొండుకొస్తురే మరి తినేటోళ్ళు గుడ ఉండాలి గదా మమ్మల్నే విలుస్తురు ఇగొవ్వర్ లేరుగా కింద మేమొక్కరమేగ పైనింకొవ్వరు గట్లేగా హహా పిలిష్ హిహి ఇహ్ మళ్ళ కింద వంటల్ జేసిరు ఆప్ మ అంటే ఇగ అవ్వీ ఆర్డర్ పెట్ తిర్లే మురుకులవ్వి వేం జేయలేదు అన్న ఆర్డర్ ఇచ్చిరి ఇవ్ ఇవి అయితే చేపిచ్ వీలైతే చే పిచ్చిట్లే మనుషులు బెట్టి ఇంక వాళోళ్లు వీళ్ళ కొరుకు వాళ్ళు తెచ్చిరాడా ఇగ తియ్యమ్మ మ్మ మళ్ళీ ఇంకా అంటే ఇంకా ఇద్దరు ఉంటారు ఆంటీకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఇగ నేనింగ నేనింగ ఇంటామనే గా తప్ప గదా అని నేను బొయ్యిన ఇయన నో ఒక్కసారి విలిస్తే నువ్ రోజు వోతున్నావేంది మరి ఆళ్ళు విలుస్తురు పోత్ నాన్న నేనేమంటన
ఊ
ఉమ్ మిగిలినయి గూడ ఇస్తుండే ఇంగదు పొయ్యిన వారం రోళ్ల ఆ పిల్లల హ హ అయిపోయేదాకా తినేషి వచ్చినాం ఆ మళ్ళ అయి పెనంక గుడా సారా మిగిల్నై ఉంటాయి గా నాల్గైద్ రకాల్ మళ్ళా ప్యాగింగ్ జేసి మళ్ల ఇచ్చింది
అదే
క్క ఒక మురుకు ఒక గర్జె ఒక లడ్డు ఒక అట్లా మళ్ళ ప్యాగ్ జేషి మళ్ళ ఇచ్చింది సర్లే అని తిన్నా మంచిగా అనిపిచ్చింది మా ఇంట్ల అ అయినట్టు అనిపిచ్చింది మంచిగా అన్నీటికి బొయినం ఉమ్ ఫంక్షను మేము ఒచ్చినంక కత్తలు ఇంగేం గాల పెళ్ళిళ్ళ అయిపోయినాయి ఇంగ ఈమధే ఉండే ఇంగా ఫంక్షన్ గుడా యేసిరిగం మళ్ళ ఏసిరిగా పొయ్యినం తినేసి వచ్చినాం ఇంగా ఇయన రాలేద్ లే గాని ఇయన రాలేదు గాని మేమైతే బొయ్యినం ఇంగ అయన డ్యూటీ ఉంటడు గదా అని ఐన రాలే మేము ఎల్లినం ఇంగ
అదే అదే
అంతం గాని ఆయన వాళ్ళ కంటే దూరం వాళ్ళదే ఎక్కువ పోయినట్టుంటది సాటిస్ఫాక్షన్ ఉంటది అన్ని ఉంటాయి
ఉమ్
నాగా అప్పుడు అర్
నేం పోదామ అని ఎప్పటి నుంచి ఫిక్స్ అయినా ఇది దరిద్ర పు గొట్టిది సడన్ గా వచ్చింది అమ్మో
నా తెలివదు అలా ఎంగేజ్మెంట్ అని నువ్వు చెప్పలే నేను పెళ్లి గురించన్నిసార్లు చెప్పినా కాగానీ మరి మా ఓనర్ ఒళ్ళ దు ఇప్పుడే ఎంగేజ్మెంట్ ఉందని ఒకసారి అన్లే సడన్గా ఎంగేజ్మెంట్ అంటుందెందని నేనే షాక్
ఎంగేజ్మెంట్ అని ముందు నుంచి అన్నా అయితే చెప్తారో చెప్ రానుకోని చెప్పలే వాళ్లు మాకు ఇంకా కాల్ చేయలేదు రేపు అనంగా ఈరోజ నైట్ కాల్ చేప్పిరు తెల్సా వాళ్ళు అంటే ఇకా ల్ల బిజిల ఉండొచ్చేమో చెప్పంది మమ్మల్ని పిలవలేదని ఇంగ చెప్పలే